హలో హలో హలో హలో హలో
హలో
హలో హలో వినిపిస్తుందా అండి హలో
హలో నా అండి నేను మాట్లాడేద్
ఆ వినిపిస్తుందండి నా వాయిస్ వినిపిస్తాందా అండి
ఆహ్ హేలో
లో వినిపిస్తా ఉందా అండి
ఆ చెప్ చెప్పండి వినిపిస్తా ఉంద్ నేను మాట్లాడేది వినిపిస్తా ఉందా అండి
మీరు మీ కోసం కొద్దిసేపు టైం కేటాయి లురా అండి
ఆ చెప్పండి ఏ విధంగా రాయబడగలం
ప్రజెంట్ జనరేషన్ లో మనము ఎడ్యుకేషన్ అనేది చాలా విలేజ్ లెవెల్స్ లో ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా చూస్తా ఉంటాం కాదా అంటే వాళ్ళని ఎడ్యు కెట్ చేయలేక వాళ్ళ సోమతి బట్టి డా అంటారు దాని మీద మీ ఒపీనియన్ ఏమిటండి
అప్పుడు గవనమెంట్ షుడ్ టేక్ కేర్ అని చెప్పి నేను చెప్పు తా అండి అంటే పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి ఇప్పుడు ప్రతి పిల్లల నుంచి చదివించలేరు కదా అందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదండి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదండి ఫ్రీగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటంది కాబట్టి ప్ర ప్రతి పేరెంట్ కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పిస్తే వాళ్ళకు కూడా అంత బర్డే నవు అంత బర్డే ను అవ్వదు పిల్లలు కూడా చదువుకుం టారు ఇప్పుడు ఆ ఆ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచిగా డెవలప్ అయనాదా వాటిల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంకా ఇంకా ఈ మధ్య చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో
అవునండి కానీ అది విలేజెస్ లో ఉండే వాళ్ళకి విలేజెస్ లో ఉండే వాళ్ళకి తెలియదు కదండి ఎందుకంటే వాళ్ళు ఏజ్ కేటెడ్ కొంతంది ఎడ్యుకేటెడ్ ఉంటారు కొంతమంది అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళని ఎలాగా మీరు
ఆమ్
వాళ్ళకి ఎలాగా మీరు తెలియజేయాలనుకుంటున్నారు
అంటే ఇప్పుడు క్యాంపెన్స్ అంటే క్యాంపెన్స్ నిర్వహిస్తే అపు ఇప్పుడు వాళ్ళకి వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పని ఆ వాళ్ళకే నీట్గా ఎక్స ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కొంతమందిని పంపించి వాళ్ళకి ఆ వాట్ అయే ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ ఒకవేళ పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ అయితే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది వాళ్ళ ఫ్యూచర్ గురించి కొంచెం పేరెంట్స్ కి కూడా హామీ ఇచ్చినార అనుకోండి మీ పిల్లల్ని చదివి అండి చదివిస్తే ఇట్లా ఉంటది మీ పిల్లల ఫ్యూచరు చదివించకపోతే ఇట్లుంటది చదివిస్తే ఇట్లుంటది అని చెప్పి రెన్నింటికీ డిఫరెన్స్ తో చెప్పినారను కోండి అప్పుడు వాళ్ళు కూడా ఆ జస్ట్ చెప్పి వదిలేయడం కాదండి అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలాగా చెప్పాలి అరేజ్ చదవాలి మా పిల్లలు కూడా చదివించాలి మేము కూడా అన్నట్టు వాళ్ళని కొంచెం ఇన్స్ ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా మంచిగా గవర్నమెంట్ స్కూల్స్ లో అయినా అంటే ఈ వాళ్ళ దగ్గర ఆ ఫన్షియల్గా వాళ్ళ ప్రాబ్లమ్ లో ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారండి మంచిగా అని నా ఒపీనియన్
అవునండి ఆయన కూడా మనము ఇప్పుడు చూస్తే పట్టణాలకు కి పల్లెలకి చాలా వ్యత్యాసం ఉందండి పట్టణాల్లో ఉన్నట్టు లో అపు పల్లెటూర్లలో ఉండడం లేదు దానికి మీరేమంటారు
ఆ పల్లెటూళ్లలో ఎందుకు ఉండడం లేదండి ఉంటా ఉంది కదా అంటే ఇప్పుడు ఏ ఏత్ చిన్న విలేజ్ నుంచి అయినా కూడా వాళ్ళ మండల్లో అయినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి హై హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా మొతు మొత్తం గవర్నమెంటట్ ఏ చూసుకునేలాగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వరకి ఉన్నాయి ఇన్ని ఇఫు వాళ్ళు ప్రత్ తీదీ ప్రతిదీ చూసుకోవాలంటే ఎవరు ఏ దండి ప్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసి పిల్లలకి సపోర్ట్ చేయాలి వాళ్ళు కూడు డా ఆ పంపించాలి పిల్లల్ని చదువుకోండి ఆ
మీ ఎడ్యు ఎడ్యుకేషన్లో మీ చదువుకునేటప్పుడు విద్య మీ జీవితంలో ఎలాంటి మార్పు పలు తీసుకోవచ్చిందండి
ఇప్పుడు చదువుకుంటేనే కదండి దేనికైనా అంటే చదు చదువు ఉంటేనే ప్రతిదీ అయన చెప్పలేము గాని సమ్వాట్ కొంచెం ఆ వింత పశువు అని చెప్పనంట ఆ అంటే ఎుకే టెడ్ పర్సన్కి అన్ ఎజుకేటెడ్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటంది కదన్నీ అంటే వాళ్ళు మాట్లాడేం వాళ్ళు మాట్లాడే మాటల దగ్గర నుంచి వాళ్ళు చేసే పనుల నుంచి ప్రతిదిీ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అ ఎడుకేటెడ్ పర్సన్ంటే చాల డిఫరెన్స్ మనం అబ్జర్వ చేయచ్చు కూచ్చు వాళ్ళిద్దరిలో కాబట్టి ఆ ఆ ఆ ఇప్పుడు ఏదైనా ఒక బస్ పైన మనం ఈ బస్ ఎక్కడికి వెళ్తా ఉంది ఈ వెహికల్ ఎక్కడికి వెళ్తా ఉంది అని చూడాలన్నా కూడా మనకు చదివచ్చు చింటనే కదండి అంటే నేను చదివే ప్రతి తది అని చెప్పాను గాని కనీస చదువైనా ఉంటే కొంచెం జ్ఞానం ఉ అంటే అప్పుడు ఎక్కడికిెళ్ళనాా బతుకెళ్ాం ఏం చేసుకోగెళ్ాం బ ఎతగలం అనే కాన్ఫిడెన్స్ పిల్లల్లో వస్తుది కదండి ఆ మీ మీ ఒపీనియన్ ఏమండి దీనిపైన
మా ఒపీనియన్ అంటే నేను కూడా ఇలాగే చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మా ఫ్యూచర్ మా గ్రాండ్ పేరెంట్స్ చదువుకోలేదండి వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి సమాజంలో రెస్పెక్ట్ అనేది లేదు చదువు కుంటేనే రెస్పెక్ట్ ఉంటుది ఆ సమాజం జీవించగలుగుతాము మంచిగా అ అవునండి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి మనకు చాలా రెస్ పట్టిస్తారండి బయటకి వెళ్తే మనం ఏదైనా గాని ధైర్యంగా ముందుకు కదులుతాము ఏదైనా ఒక పని చేయగలుగుతా అన్నామ అంటే ఒక చదువు వల్లే అండి ఏ జీవితంలో మనకి చనాా విద్య అనేది మన జీవితంలో చనాా మార్పులు తీసుకొని వస్తాదండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వాళ్లకు విద్య లేనిదే సమాజం మనల్ని
రెస్పెక్ట్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ క ఇచ్చే రెస్పెక్ట్ లేరు కదండి ఎవరైనా ఆ ఇంకా ఈ ఇంకా ఈ ఈ రోజుల్లో ఈ జన్ జనరేషన్ లో ఎట్లుంటాంది అంటే ఇఫ్ మ్యాచ్ ఏదైనా ఆ మ్యారేజ్ మ్యాచెస్ ఉంటాయి కదండి వాటికి వెళ్ళినా కూడా మీ అమ్మాయి ఇంతవరకు చదివింది మీ అబ్ాయి ఇంత వరకు చదివినడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కే ఇస్తున్నారు
అవునండి
అట్లా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఆ ఎ కెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోను చాలా మేజర్
అవునండి ప్రస్తుత ప్రస్తుతం ఉండ అవునండి మీ ఒపీనియన్ కి నేను కూడా విభవిస్తున్నాను కానీ ప్రశ ప్రస్తుతం ఉన్న జీవన శైలికి ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా ప్రాముఖ్యత యో పడిందడి
ఆ
వుండి విద్య విద్య మన జీవితాల మీద చాలా ప్రభావం చూపిస్తా ఉన్నది
ఆ ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేది ఒక రీజనే కాదండి చదివించడానికి చదివించకపోవడానికి ఆ ఎందుకంటే ఇప్పుడు ఆ వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మొత్తం హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజెస్ స్కూల్ ఫీజెస్ మొత్తం గవర్నమెంటే కుంటా ఉంది కాబట్టి ఈవెన్ బుక్స్ తో పాటు బుక్స్ కూడా గవర్నమెంంటే అప్లై చేస్తా ఉంది అట్లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఉన్నాయా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మంచిగా ఇంట్రెష్ ఉన్నప్ పిల్లలు మంచిగా చదువుకోవచ్చు. వాళ్ళ ఫ్యూచర్ ని బాగా మెల్ జేస్
అవునండి. మనకి మంచిగా, మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు కూడా పొందవచ్చు అండి, మనము ఉద్యోగం చేసి మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాచ్చ. తు విద్య వల్ల మనకు మంచి, విద్య వల్ల మంచి విలువలు మరియ్ యు నైతిక విలువలు కూడా వేర్పడతాయండి. విద్య మీ జీవన శైలిలో విద్ ద్యను మీ జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందండి.
నా జీవన శైలిలో అయితే చాలా మార్పులే తీసుకొచ్చిందండి. ఎప్పుడుడ్ చదువుకుంటున్నాం, గబట్టే ఇంతవరకు కొంచెం మంచిగా ఉండగలుగుతున్నాం. అసలే చదవలేదు అంటే ఏం జేస్తారండి. జెస్ట్ ఇంట్లో ఉన్నామా.
అవునండి, పడుకున్నామా అసలు విద్య లేకపోతే మనకు గౌరవమ్ అనేది ఉండదండి ఫస్ తోపోల్ మా
అసల్ నా ఆ అదైతే నిజమండి. పక్క ఇంట్లో కనీసం పేరెంట్స్ కూడా మం మనల్క్ మనకి రెస్పెక్ట్ ఇవ్వరు.
అవునండిస్ హుమ్ ఆ విద్య వల్ల మనకు జ్ఞానం కూడా బాగా పెరుగుతాది. మనం ము ఒకరితో బాగా సంపాదించగలుగుతాము. ఏదైనా గానీ కి మనము పరిష్కార్, పరిష్కారాన్క్ కూడా చేయచ్చు. ఓకే విద్య వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు వస్తాయ్, అనేది చానా మంచిగా చెప్పారు. పాప్
మామ్
ఉద్దేశంలో ఒక కొన్ని ఆలోచింపా చేయగలిగిన్ నా వా వాక్యాలు రెండు మూడు చెప్పగలుగుతారా అండి. విద్ ద్య వల్ల ఏమేమి ఉపయోగాలు.
విద్య వల్ల ఏం ఉపయోగాలండి ఇప్పుడు చదువుకుంటే ఫ్యూచర్ బావుంటది. చదువుకోకపోతే ఫ్యూచర్ ఆ ఏ అసలు ఏమి ఏం చేద్దామని ఒక గోల్ గూడ ఉండదు. ఇఫ్ చదువుకుంటా ఉన్నాం అనుకోండి. రేపు పొద్దున మనం ఇన్ని ఫీల్స్ ఉంటాయి. కాబట్ట టీ అడ్జజుకెట్ అయితే ఆ స్కూల్ గాని కాలేజ్ కిగాని ఎక్కడికైనా ఏళ్తేనే కదండి తెలుస్తాది. అరే మనం ఇన్ని ఫీల్స్ ఉన్నాయి. విట్ టిలో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఏది చేద్దాం అనే ఒక పిల్లల ముందు ఒక మేజర్, యేంగ్ గోల్డ్ లాంటిదే. పెడుతది అప్పుడు వాళ్ళు దాన్ని రీచ్ అవ్వడం. కోసం ఇంకా కష్టపడి ఇంకా కసితో చదువుకుంటా ఉంట్రు కొంతమంది అట్లాన్ లేకుండా వాళ్ళకి ఏది తెలియకుండా, జస్ట్ ఇంట్లోనే పెట్టేస్తే ఏముంటదండి. ఆ ఏ ఉండదు. ఫ్యూచర్ మొత్తం ఆ ఇంకా ఆ అన్ అనుజిగేటేట్ అనుజిగే ఏటేట్ పీపుల్ యొక్క ఫ్యూచర్ ఎట్లుటాది. రేపు పొద్దున అయిన తర్వాత ఏదో ఒకప్ పన్ జేసుకుందామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుంటది. మొత్తం అన్ టీ ఇఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్ట్ టీయర్స్ కష్టపడినమంటే లైఫ్ మొత్తం హ్యాపీ ఉండొచ్చు. అదే ఏమ్ చదివిపిస్త్ తాంలే ఏమ్చే ఏం చదివిపిస్తాంలే అని పేరెంట్స్ కున్నా ఏం చదువుకుంటాంలే అని స్టూడెంట్స్ కున్నా కూడా ఆ ట్వంటీ థాట్ టీయర్సు కొంచం మంచిగా ఉంటారు. దాన్ తర్వాత్ త లైఫ్ మొత్తం కష్టాలే కదండి. దానికి దీనికి ఎడ్యుకేషన్ ఎన్ ఎజుకషన్ కి ఇదే డిఫెసంది
అవునండి ఓకే మీకు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడగాల అనుకుంటాను ఆండి మీ చెప్పిన దాని ప్రకారము ఆ సమాజంలో విద్య అనే విద్య అనే పాత్ర ఎలా పోషించగలగదండి పోషించగలదు ఒక మనిషికి
విద్య అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసదండి ప్రతి ఒక్కరు లైఫ్ లో విద్య లేకుంటే అస అసలా ఏం చెయాలి అనేది విద్య లేకుంటే లైఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదండి కొంచెం నాలెడ్జ్ తెలివి ఉన్నావా ఆ
అక్షరాక్షత అనేది పెంచుతది అ విద్య పేదరికాన్ని తగ్గిస్తది ఆ శక్తివంతమైన పౌరునిగా తీర్చిది కాదండి ఓకే అండి మీ మీ దగ్గర నుంచి మేము చాలా ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాము విద్య గురించి మీ వ మీ వాల్యూబుల్ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదములండి
ఆ ఓకే అండి థ్యాంక్ యు వెల్కమ్ ఆ ఓకే అండి మరి